హాయ్
హాయ్
బాన్నారా
మ్మ్ బాన్నం మీరు బాన్నారా
మ్మ్ బాన్నాం బాన్నాం ఏం జేస్తున్నారు ఆ లేదు లేదు బీసీ ఏంలేదు మాట్లాడచ్చు
అవును ఓకే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంది
ఇగ అన్నీ తింటాను పర్టికులర్గా ఇదే అనేం లేదు చికెన్ మంచిగా తింటా
మ్మ్ చికెన్ తింటాను అది వాడటం వచ్చు లే ఇకపోతే తినడం
నే త్నిడం ఎక్కువ చేస్తాను వండట తక్కువ
మేమ్ చి కెన్ తినం కాబట్టి ఉండం
ఆ అంటే మీరు బ్రాహ్మీణసా
ఆ లేదు మేము నార్మల్గా చికెన్ తినము అంతే
ఏ
అంది అది అంతే ఎందుకు అంటే ఏం చెప్పలేము కొన్నికి కారణాలు ఉండవు
ఫెవరెట్ ఫుడ్ అంటూ ఏముంటది
మా నాకు స్వీట్స్ అంటే చచ్చంత ఇష్టం
అంటిప్పుడు చచ్చిపోతారా స్వీట్స్ కోసం ఏమన్నా
చుచ్చు పోల్ద్ ఆ నే టైమ్ వస్తే చచ్చిపోతాను ఖచ్చితంగా
అయితే చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ తిన్లేరుగా
ఆ పర్లేదు పైన్కిపోయి సాతాయిచి మళ్ళీ తీపించుకునిందా
ఏ స్వీట్ మంచిగా తింటారు
ఆ నాకు అన్ని స్వీట్స్ ఇష్టం ఎక్కువ ఇష్టం అంటే రస్ మలై పాల్కోవ
నేన్ ఈరోజు మామూలుగా మేము బెంగళూరులో ఉంటాము మేము చిక్పేట్ కనేసి వెళ్ళాం అన్నమాట ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు ఈ రోజే ఈ విధంగా ఉందంటే దట్టూ ఎర్లీ మార్నింగ్ ఏళ్ళ మేము ఇంకా రేపు ఏ విధంగా ఉంటుందో అమ్మో అయ్యో
అవును వీకెండ్స్ టూ డేస్ చాలా ఉంటారు ఒక్కటి
మ్మ్ మేము రిటర్న్ ఓచ్చేటప్పటికి ఇంకా ఫుల్ అయ్యారు లీవెన్కి ఎలా రిటర్న్ అయ్యాం
మ్మ్ అప్పుడు ఇంకా ఎక్కువ ఇంక అంతే అక్కడే తు హేష్ రండ్రి మ్మ్ అని
టం అనమాట స్ట్రాబెర్రీసు విడోకాలి జేసి చూపిచి చూపించిందిన్నాక్
అట్లా చేయ్యకూడదు కానీ పాపం వాళ్ళకి తినాలనిపిస్తది
అలా అనిపోయాలనే గదా చూచి చూచి దినేది
పాపం వాళ్ళకి టైం ఒచ్చినప్పుడు వాళ్ళు చూపిచ్చుకొన్ దింటార్ డిన్ అప్పుడ్ మీక్ కాల్తుంది వాళ్ళ దగ్గర వాచ్చ్ ఎవర్ దగ్గరైనా వాచ్చ్ ఉంటది
ఉంటది కాని దానిక్ ఛార్జింగ్ పెట్టద్ ఆ పిల్ల
అ అది పెట్టక్పోయిన పన్ చేస్తుందేమో ఒక్సార్ పెడ్తే వారం రోజుల్ ఒస్తుంది టూ వీక్స్ ఒస్తది ఉ అందుకు వాడదేమో నాక్ తెల్సు మి ఫ్రెండ్ గురించి చాన మంచిది విన్నా అన్
ఆ మీరు వింటార్ నేన్ చెప్తెనేగా మీరైనా వినేది
ఊహు షీ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంది
నేను నా ఫ్రెండ్ గుండెల్లో ఉంట
మీ ఫేవరెట్ ప్లే
ఊ నా ఫ్రెండ్ గుండెల్లోనే నా ఫేవరెట్ ప్లేస్
ఉహు మి వాయిస్ బట్టి టే ఆ ఇ వాయిస్ బట్టి చూశాంటి అందరు గుండెలల్లో ఉండేలాగ్ ఉన్నార్
ఏంటొ చిన్నప్పుడె అందంగ పుట్టేసాన దేవుడు ఒద్దంటే అల పుట్టిపిచ్చేసాడ్ నేన్ ఏం చైను
ఊ అందుకే అందుక్ కె మీరు పంచాల అందర్ని అన్ అందర్కి న్యాయం చెయాల మి ప్రేమని ఉమ్ అందుకే అందర్కి న్యాయం చేయాల
ఇప్పుడ్ నేన్ దాన్ కోసం అని ఒక కోర్టు కట్టి దాంట్లొ న్యాయవాదిల కూర్చొని అందరకి
ఉహు జిస్కు ఇగ వాళ్ళక్ ఏం అన్పిస్తె అది చెయాల
సరిప్పుడు మీరే ఉన్నారు మీకేం కావాల్ చెప్పండి
నాకి నాకెందు
నా మనసున్ మాత్రం అడగద్దండి అదీ నా ఫ్రెండుక్ ఇచ్చేసా
నరి ఎంత మందికో పంచుకున్నట్ట్ అన్పిస్తుంది మళ్ళీ ఎందుక్ కడ్గుతమండి
అదేమన్న డబ్బు పెట్టీ ఇచ్చేద లేదుగా ఫ్రీనే గదా మంచితనం అందరికి పంచాలి
ఊ ఔను అందుకె చాలా పంచేశ్నర్ ఇప్పటికే ఇంగ మీ దగ్గర్ రు గుడ మిగిలిందేది ఏంది లేదు
నా దగ్గర ఏం లేదండి గూడ చిల్లుల్ వడ్డాయ్ లావయ్యనా కొంచం సినిగ్పో తున్నయ్ మ ఫ్రెండ్ డబ్బుల్ ఏశింది ఆడర్ పెట్టుకుందామా షెడ్డిలు అన్ ఆలొచ్చిత్తున్న మల్ల ద్దులే నెలంత గడ్పలా అననేసున్న మళ్ళీ మాకైతె ఏంటంటె ఇక్కడ పీజీలో సండేస్ నైటు ఫుడ్డూ పెట్రు పీజిలొ మేమ్ బైట్నుంచి తెచ్చుకోవాలి
ఉమ్మ్
మహానుభావురాలు వేశింది
ఉమ్మ్ ఇంకేం పండగ చేస్కోండి మ్ మీరె గుర్తించారన్పిస్థాంది అర్థమైతంది
మీకన్నీ అర్థం ఐతయ్ సదువే రాదు కదా నాక్ అర్థమైంద్ మి వాయిస్ బేస్ను బట్టి
మీ వాయిస్ ని ఆ బట్టి చెప్పాల్నంటె ఇంక మిరు ఒ ఒద్దులేండి ఏమి లేక్పోయినా ఏమ్లేనాక్ ఎగిరెగిరి పడుతుందంటారే సేమ్ అదే అట్లే ఉందండి
మీకెన్ని మార్క్స్ మీకేన్ని మార్క్స్ వచ్చాయి ఓఆర్ లో
మాకు ఎంతండి ఓవరాల్ టెన్ కి ఎయిట్టీన్ అవుట్ ఆఫ్ ఎయిట్ వచ్చినాయి
ఆ కాదు కాదు జస్ట్ ఓ ఆర్ అని ఒక సబ్జెక్ట్ ఉంటది కదా దాంట్లో ఎన్నొచ్చాయి
దాంట్లో ఎంతండి థర్టీకిి ట్వంటీ సెవెన్ ఓవరాల్ తెలియదు
సేము సేము అందుకె మిమ్మల్ని ఎవడు టెన్త్ పాస్ చేసాడు రానన్న
క్రెడిట్స్ లో అయితే ఎయిట్ వచ్చినాయి అంతే
ఆహా
మీకెన్ని నైనా టెన్న
నైన్ నైను నైను నైన్ పాయింట్ సిక్స్ ఆ ఫోర్ కూడా పాపని వదిలేసా నైన్ నైన్ పాయింట్ సిక్స్ నౌ
ఊ చూడండి ఎంత టాపర్సో
లేదా ఉరికే జస్ట్ కిడ్డింగ్ నాక్ సెవెన్ పాయింట్ నైన్ టూ నైన్ త్రీ
ఎంత
నైన్ త్రీ
అవ్ ఓవరాల్ సెమ్ ఆ చెప్తాండి మీరు
ఉహు హూ ఓవర్ ఆల్ సవెన్ పాయింట్ ఫోర్ ఏమో
అ ఓ నేను ఇంకా ఓ ఓఆర్ ఎమో అనుకున్నా
ఓవర్ లో ఎయిట్
హా సేమ్ నాది అంతే
మీకు ఫస్ట్ మిడ్లో ఎన్నోచయ్
ఫస్ట్ మీర్ నాకు ఎయిటీన్
నాకు ఎన్నో తెలుసా పన్నెండు ఫస్ట్ పదేస్ తడు జస్ట్ పాస్ అవ్వాలి కదా అని అనేసి సార్ దట్ సార్ దిట్ సార్ దిస్ సార్ దట్ సార్
అ దట్ ది దిసెయ్ ఓకే సార్ ఫ్లాట్ అయిపోయి సరే పోమ వోతుకో పో అని ఎస్సిండ్
కాద వే టాలెంట్ ఉంది బిడ్డకు అని
ఉ వాళ్ళు ఏమనుకుంటన్నారో మీరే అన్ని అనేసుకోండి ఇగ వాళ్ళు ఏమనుకుంటారో మ్ మీకేందుకు ఇంకా
అవును ఇప్పుడు వాళ్ళు ఏదేదో అనుకుంటారు అవన్నీ పట్టించుకుంటే ముందుకు పోలెం మనకి ఏది కావాలో అది అనుకోవాల అంతే
ఇట్లా ఫ్లో లో వెళ్ళిపోతాన్నారు అంతే
ఊ ఇప్పుడు ఏ రెసిపీ మంచిగా చేస్తారు మీరు
నేను బాగతింత అవు మొన్న నైట్ నైట్ కార్డ్ బాగా చేసిన అది నేను చాల రో తర్వాత ఆ ఎప్పుడుూ వేయలేదు నేను ఎప్పుడో ఒకట్ ఎకార్డ్ ఎట్ల చేస్తారో నాకు నిజంగానే అప్పుడు తెలియక పాయె మొన్న మమ్మీ లేదని పాల్ కాంచి ఒక స్పూన్ ఆ ఆల్రెడీ ఉంటది కం డు దాన్ని కొంచెం తీసుకొని దాంట్లోకెసి మమ్మీ ఏం చెప్తుంద్ అంటే దాని లోపల మధ్యలో ఏలు పెట్టలా అనింది అట్లా పెట్టినాను మార్నింగ్ చూసి సే కార్డ్ ఐపోయింది ఎంత బాగుందో ఉ
మా నానమ్మ ఎనుముూలుకి పాలు పిండుద్ది పాలు పిండి వాటిని మేము గ్యాస్ మీద పెట్టమన్నమాట్ పొయ్యి మిందే గాంచేది బాగా ఎరుపు రంగు ఓచ్చేలాగా ఎర్రుప్ ఎర్రుపు రంగు ఓచ్చేలాగా
ఊమ్
కొంచెం ఆరెంజెష్ కి ఇరువ్కి మధ్యలో ఉన్న కలర్ చలాగా కాంచేది మళ్ళీ కాద్ అట్లా వేడి చేసేది కొంచెం గోర్వెచ్చల్గా దాన్ తర్వాత జస్ట్ వేల్తోనే కొంచెం పెరుగుని ఇలా తీసి దాని మధ్యలో ఇలా చెక్ కేసి అలా అద్ది అలా మూస్పెట్టేసామంటే పొద్దున్ కల్లా పెరుగైపోద్ది
హవ్ అది కూడా బోటది ఐ థింక్
మేమ్ అదే తింటాం ఇంట్లో మాక్ అదే అలవాటు అయిపోయిందా సో ఇప్పుడు బైట కొనుక్కొని తినాలంటే సాహించాదు
ఊమ్ ఇంక అంత స్వచ్ఛమైనది తింటే ఇంకా బైట ఎందుక్ పడ్తది మీకు
ఆ చిన్నప్పటి నుంచి అన్ని అట్టే తిన్నాము నమ్ముతా నమ్ము అస్లు వేళ్ల మీద లెక్కేసుకుంటు మూడ్ సార్లో నాల్గు సార్లో తిన్నడి అంతే ఇడిక్ వచ్చే ముందరు వరకు ఐ మీన్ నేన్ చ చదుకున్న కాలేజ్కి ఓచ్చే ముందర వరకు ఈ కాలేజ్ లో ఎలా తిన్నానంటే
అన్ని యలే ఆ అవన్నీ
అలాతిన్న
ఆ మరి కోడి గూట్టిన గుట్టు
పేపర్ బ్యాగ్స్ బెస్టా ప్లాస్టిక్ బ్యాగ్స్ బెస్టా
ఆ
పేపర్ బ్యాగ్
పేపర్ బ్యాగ్స్ సే బెస్ట్ ఎవర్ అడిగిన అదే చెప్తారు
ఎందుకో
ఎందుకంటే అది డీకంపోజ్ అయిపోతాయి ప్లాస్టిక్ అయితే డికంపోజ్ కాదు కాబట్టి
ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం చేయ్నాన్ చెప్ మనం సర్ట్ చూస్కుంటే ప్లాస్టిక్ వి కరిగించి వాటితో మళ్ళీ వస్తువులు చేస్తున్నారు కదా
అది వాళ్ళు డెస్ట్బిన్స్ పెట్కుంటార్ కాబట్టి దాంట్లతో వేరే చేయొచ్చు మనోళ్లు ఏం చేస్తారు ఇండియా వాళ్ళు ఇక్కడ చెత్త అక్కడ్ ఏషెస్
ఈ పేపర్ బ్యాగ్స్ ఏంటంటే చెట్ల నుంచి రావాలి మన్కు పేపర్స్ సో అలా ఎన్ని చెట్లను కొట్టేస్తే పేపర్స్ ఓస్తాయి చెప్పండి
బట్ ఈ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మనకే క్యాన్సర్ కు ఓచ్చే అవ్కాశాల్ ఉన్నయి నయి
ఊమ్
సో మనకే డేంజర్ కదా
చిన్న పేర్ ఇచ్చుకుంట నాక్ ఒక్ చిన్న పేర్ ఇచ్చుకోండి సరేనా నేన్ మిమ్మల్ని
ముందుకు ధన్యవాదాలండి
ఏమండి అప్పుడే పెట్టేస్తున్నారు
అది పది నిమ్షాల్ మాత్రమే కాల్ ఉంది అందుకు
అవ్నా అయిపోయిందా అండి
ఆ అన్ ఇప్పుడు పది నిమిషాల యాభై రెండు నిమ్ యాభై రెండు సెకండ్లయిపోయింది
అవునండి ధన్యవాదాలండి ఓకే లిల్లి బాయ్ లిల్లి